హలో
హలో
ఆ వినిపిస్తుందా బ్రో హలో వినిపిస్తుందా
ఆ ఇన్పడ్తంది బ్రో మికీ
ఆ ఆ వినిపిస్తుంది బ్రో ఏం చేస్తునా ఆ బ్రో కొంచెం వెహికల్ సౌండ్ వస్తుంది బట్ పర్లేదు ఏం బాగలేదు ఆ కొంచెం వస్తుంది చాలా మే లేదు
ఆహా
ఏం లేదు బ్రో ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నాను
ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్రో
ఆ లాంగ్ టైమ్ ఏదో ఇంకా అనుకోనేది ఒకటి అయ్యిండేది ఒకటి చే
అవునా
బట్ ట్రస్టడ్ ఏమంటాం అంతేకదా అయినా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం ఎక్కువస్తే చెప్ప బ్రో ఫుల్ ఇవా మొత్తం వెహికల్స్ ఉన్న ఉన్నాయి
పర్లేదు పర్లేదు
పర్లేదు మరీ అంత దారుణం కాదు కదా
ఆ నార్మల్గా ఉంది నీ వాయిస్ కరెక్ట్ గా వినిపిస్తుంది ఏం అంతా ఏడిస్ డిస్ డిస్టబెన్స్ లేదు ఒకే
ఆహా ఇంకేం బ్రో ఎక్కడ ఇప్పుడు బెంగళూర మీఊర్లో ఉన్నావా
ఏ మా ఊర్లే ఉన్నా బ్రో బెంగుళూరు ఇ ఆహా అ లేదు బ్రో చా బస్ చాలు బెంగళూరు సావాసా లేదు నాకు వద్దు
ఈ రుద్రాజ్ ఎట్లి మీకు ఫ్రెండ్ నాకు అర్థం కాల
ఏమ్ బ్రో
రుద్రాజ్ రుద్రాజ్ ఎట్లా ఫ్రెండ్ మీకేంటి
మా మాకే వాడు కొలీగ్ నాను అప్పుడే ఆ
ఆహాహా ఓకే ఓకే అట్లా అంతకు ముందు ఏమి తెలీదయితే
ఆ నేను వాడు అది వన్ పాయింట్ వన్ లో ఆ ఆ కొలిగ్ ఆ
ఆహా ఓకే అ దాని పేరు వన్ పాయింట్ వన్ ఓకే అర్థమన్నారు వన్ పాయింట్ వన్ అంటే నేను ఏదోనా కోర్సా లేకుంటే ఏదన్నా కాలేజీకి పోయరా అట్లు చూస్తానని నేను నాకు అర్థంకాలేదు చాటింగ్ లో
ఆ కాదు అది కంపెనీ కంపెనీ పేరే వన్ పాయింట్ వన్
ఆ
కంపెనీ పేరే వన్ పా
ఆ అర్థమైంది అర్థమైంది బ్రో అదే నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో అర్థం కాలా
ఆహా హా నీకు ఎలా బ్రో రుద్రష
ఆ నాకి కాలేజ్ మేట్ బ్రో ఇంజనీరింగ్ మామూలుగా బి టెక్
అ
నేను ఆ ఇద్దరూ ఒకే కాలేజు అట్లా అంతే
అవునా ఏ ఊర్లో చదివింది అన్ని
మార్కాపూర్ ఆంధ్ర మార్కాపూర్
ఆ ఓకే ఓకే
ఏం ఎంజాయ్ బ్రో
మంచి
మామలు లేదో అట్లా ఫ్లోలో ఇప్పుడు ఏందో బండెక్కినావు డ్రైవరు స్పీడ్ గా స్లోగాడోల్ల వెళ్ళిపోతావు అంతే అట్లా అట్లా అంతే అంతే డ్రైవర్ చాలెంజింగా తోలొచ్చు స్పీడ్ గా తోలొచ్చు
ఆ
గలట్ పెట్టుకొని తోలొచ్చు ఎటు తోలినా గానీ అయిపోత అట్ స్లో వెళ్ళిపోయినాం అంతే బ్రో వచ్చేసి అంతే అది ఎట్లా అయిపోయిందిగనీ తెలుదు కాలేజ్ అయిపోయా టూ ఇయర్స్ అయిపోయింది అద ఆశ్చర్యం ఏమో ఆ టూ ఇయర్స్ అయితే ఇంగా నాకు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసే టూ ఇయర్స్ అయిపోతుంది నాకదే అసలు ఏదో ఒక చిన్న డ్రీమ్ అప్పుడప్పుడు అబ్బా టెన్త్ అయిపోయిందా అనిపిస్తు
అదే నిజం కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్ బ్రో
ఆ అంటే బెస్టే ఆ ఫీజ్ గురించి మాత్రం మాకు ఇబ్బంది ఉండే బట్ బెస్టే
ఆ అంటే నీవు చేసింది బీకాం కదా అదే ఇది బీటెక్ కదా అందుకే అదే బీటెక్
ఉమ్ బాగ్రౌండ్ ఎక్కువ వస్తాందా ఎట్లా చానా ఇబ్బంది అయితాందా హలో హలో హలో హలో
హలో
హలో ఆ బ్రో వినపడతాందా
ఆ వినపడుతుంది బ్రో అది నెట్వర్క్ ఆ నెట్వర్క్ ఇష్యూ బ్రో ఆహా ఏం లేదు బ్రో పర్లేదు ఎంత ఏం డిస్టర్బెన్స్ లేదు ఆ నార్మల్ నీ వాయిస్ కరెక్ట్ గా వినిపిస్తుంది ఏమి పర్లేదు ఆ
కూడా పక్కన మామలు కొంచెం మామూలు వెహికల్స్ పాస్ అవుతానంటే దానికి కరెక్ట్ గా వినపడతాందా లేదా ఏమి ఎట్లా
ఆ ఏం కరెక్ట్ గా వినపడుతుంది బ్రో ఏం పర్లేదు ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు
ఈ ఈడే బైరు బెంగళూరులో ఉన్నాం బ్రో ఈడే ఆఫీస్ అయిపోయి బస్సుకు వెయిట్ చేస్తానను లగేజ్ ఉంది దానికి ఏదో పెట్టి వెయిట్ చేస్తానా ఏ ఈ ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అంటేనే భలే ఇబ్బంది బ్రో ఊరికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి చాలా ఇబ్బంది మా ఊరు నుంచి దొరికే
ఆ ఎంత కిలోమీటర్ అవుతుంది
ఆ ఊరు నుంచి ఇడికి ఒక ఐ మీన్ వంద వస్తుంది వంద అంటే హండ్రెడ్ హండ్రెడ్ పైన ఇక్కడికంటే మెజెస్టిక్ మెజెస్టిక్ నుంచి మళ్ళా ఇంకొక ఇక్కడ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ బై మెట్రో రావచ్చు బై బస్సు రావచ్చు నా దగ్గర బస్ పాస్ ఉంది పాస్ ఉంది కాబట్టి బై బస్ వచ్చేస్తానుంత సింపుల్ గా
ఆ బ్రోంచాం అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చావా బెంగళూరుకి నువ్వు
బెంగళూరుకి మార్నింగ్ వచ్చినాను యాజ్ యూజువల్గా ఎప్పుడు వచ్చినట్లా
ఆహా హ
వచ్చినాను దానికి వెయిట్ చేస్తా బస్సు పో బస్సు ఎట్లా అంటే ఎలక్ట్రానిక్ సిటీలో ఉండేది ఇక్కడ నేను రఘునల్లిలో ఉన్నాను రఘునల్లి నుంచి వ నుంచి ఈ ఈ రూట్ లో ఒ ఒక్క బస్సు మాత్రమే ఉంటుంది డైరెక్ట్ మధ్యలో నేనేమీ చేంజ్ చేసుకోకుండా డైరెట్ వెళ్లిపోవచ్చు ఇంటి నుంచిడైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి
అవునా అహ ఎంత టైంకి వస్తుంది అది
వన్ అండ్ హాఫ్ అవర్ బ్రో బాస్ డ్రైవర్ స్పీడ్ తోలి ఐ మీన్ మధ్య మతు ఏంటి తక్ కాకుండా అంటే ఫ్లోలళ పోతే ఒక వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా వెళ్ళిపోతారు లేదు ఇంకా యా్ యూజువల్ గా కూడా అయినట్ల అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది
ఓకే ఓకే అంటే ఓ టూ అవర్ జెర్నీ అన్నమాట
ఆ ఆ ఆల్మోస్ట్ బ్రో సార్ ఏమైన్నా కావచ్చు ఒక టూ అవర్ జర్నీ ఎందుకంటే ఒకసారి బస్ దొరికేది ఇదంతా కాల్యులేట్ చేస్తే జర్నీ అంతా పడుతుంది జస్ట్ బస్ జర్నీ నే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేబీ ఇదంతా కాలికలేట్ చేస్తే నువ్వు అన్నట్లే కావచ్చు
ఉమ్ ఇదే ప్రాబ్లమ్ కదా బెంగళూరులో
ఇదే ట్రాన్స్పోర్ట్ ఎ బ్రో మేబి మెట్రో ఉంది బట్ ప్రైజ్ ఒక వన్ యర్కి అనుకుంటా పెన్చేసినరూ పెని చేయంటే అది ఎంత థర్టీ సిక్స్ రూపీస్ ఎంత ఉందండి నేను ఎక్కడ మెజిస్ట్రిక్ట్ నుంచి ఆఫీస్ దగ్గరకి వచ్చేది అది చూసి ఇప్పుడు సిక్స్టీ చేంజ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ చేంజ్ అయిపోయింది
అంతా డబ్బల్లో
ఏ అంతే బ్రో ఇక్కడ దానికికు బస్సు పస్సు ఇలా మెట్రో ఉన్నా కాని బస్సు పాస్ ఉంది కాబట్టి పాస్
హ బ్రో అదే ఏమంటే మెట్రోలో వెళ్తే టైం సేవ్ అవుతుంది అంతే
ఉంది అంతే బట్ ఏమైనా ఎమర్జెన్సీ లేకుం టే ఈ టైంకి రీచ్ అయిపోలనే రిక్వైర్మెంట్ ఉంటే బస్తోనే మెట్ర వెళ్ళిపోతాను లేదు పర్లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే బస్కే పోతాం సార్ ఎందుకంటే పాస్ ఉంది కాబట్టి ఊరికే ఎందుకు పాస్ ఉంది అవై అరవై రూపాయలు బొక్క మళ్ళా ఆ సిక్స్త్య్ రూపీస్సు నాకు ఓ టు డేస్ టిఫిన్ కో లేకుంటే ఒక రోజుకి లంచ్ కో వస్తుంది కనీసము
అది నిజం రా అది నిజం హా
ఆ చాలా కష్టంలో ఏదైనా గాని ప్రైజ్ డబ్బులు డబ్బులు డబ్బులు అంతే ఇక్కడ
అది నిజం బ్రో బెంగళూరులో ఉంటే
అంతే నువ్వు ఒక టూ రూపీస్ వస్తుంది అనుకోని ఏ వన్ రుపీ వన్ అండ్ హఫ్ రపీ ఇసి గా పోదు జస్ట్ మీ ఇంటి దగ్గర ఏది కరెక్ట్గాకు కాల్ దొరకకుండా ఏవి లేకున్నాడు మాత్రమే రావాలి ఏదో ఒకటి ఉన్న మాత్రం ఖచ్చితంగా రాకూడదు ఇడ
అదే నిజము బ్రో అందుకేన్ అక్కడ అక్కడ అంతే మెయిన్ రీజనే అది నా బెంగళూరు వదిలేసానికి
వెండ లో వస్తుంది బట్ ఫుల్ ట్రాఫిక్ప్పుడు ట్రాన్స్ పోర్ట్ ఇబ్బంది ఆడు చూసిన కాని రోడ్డు అంతా ఫుల్ అయిపోయిడుంది ఎట్లా వ ఖచ్చితంగా ఎట్లా ఎట్లా వాళ్ళు కార్లు బై కంపల్సరీ ఉండే ఉంటుంది ఆ ఆ ఇంతే ఇబ్బందిగా కొన్నిసార్ల వాటర్ నిల్బడపోతా ఆ ట్రాఫిక్ మూమెంట్ ఉండేళు ఏం గుండెళ్ళు పోతా నిదానంగా ఇట్ గుడికిచ్చుకొని చిన్నపిల్లలు టైర్ ఆటా ఆడతారే
అది నిజ
ఆ అట్లా టైర్ ఆట నిజానికి ఇట్లా నువ్వు కొంపదు మ దానికి అట్లా అయిపోతుంది
ఆది బ్రో నిజాంగా అడ ఏం చేసింది ఇంట్లో
ట్ కంటిన్యూ చేస్తానే ఉంటది
హ్మ్మ్ హు మ్మ్
అన
ఇంటికెళ్ళి ఏం చేసింది బ్రో ఎంజాయ్ చేసారా బాగా
హలో
ఆ వినిపిస్తుందా ఇంటికి ఇంటికి వెళ్ళి ఏం చేశారంత చెప్పి నేను ఇంటికి వెళ్ళారు కదా
ఆ అవును బ్రో
ఎందుకంటే చెప్పండ్రో హలో
చెప్ప బ్రో ఇంటికి వెళ్ళింటి
ఆ నువ్ ఇంటి ఇంటికి వెళ్ళారు కదా వీకెండ్ లో
లేదు మీ వాయిస్ కొద్దిగా లోగా వస్తాంది కొంచెం బాగా గట్టిగా మాట్లాడతారా
ఆ గట్టిగే మట్లాతుంద్రు బ్రో నేను నవ
ఆ
అవునా సర్లే బ్రో మళ్ళీ చే
ఆ బ్రో నేనే చూస్తే ఏదో ఒకటి కాన్వర్జేషన్ పెడతాను మీరు జస్ట్ నార్మల్ గా ఉ ఆ అనండి ఎందుకంటే మీ వాయిస్ సరిగ్ వినపడతానులే దానికి ఇబ్బంది అవుతది ఏమో
అ
ఏ ఇష ఇంటికి పోయింది బ్రో మామూలు యాజుజలు ఎప్పుడు పోయినట్లే అంతే ఇంగ జస్ట్ పోతమో ఏదో కొన్ని స్నానాలు గినక చేస్తాము తింటాము ఇంకా అవి ఇవి డిస్కస్ చేస్తాము అక్కడ అంతే ఎప్పుడు ఎక్కడ ఏం లేరు నాకేం ఫ్రెండ్స్ ఏం లేరు
అ
అక్కడ తిరిగి ఉండి చేసేకి జస్ట్ ఊరికే అట్లా పోయినాము అంటే ఇంటికి పోయినాము ఇంట్లో